హలో
హలో
ఎలా ఉన్నారు.
బాగున్నానండి. మీర్ ఎలా ఉన్నారు.
బాగున్నామండి. ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఇప్పుడే అదేది, కొరియా మూవీ గురించీ చూస్తున్నా అండీ.
ఏం మూవీ అండీ.
కొరియా.
అంటే ఎంటండి.
అంటే ఒక్క అమ్మాయికి కొరియా వెళ్లాలని డ్రీమ్ ఉంటదీ. ఆ మూవీ చూస్తున్నా.
హలో
చెప్పండి.
అర్థం కావడం లేదండి.
అంటే ఒక మూవీ అండి అమ్మాయి క కో వళ డ్రీమ్ అనమాట నేను రీసెంట్ గా రీల్స్ చూస్తా తంటే ఇట్లా స్క్రోల్ చేస్తుంటే అంటే కొన్ని కొన్ని సీమ్స్ అనేది కనపడ్డాయి ఓకే ఎలా ఉంటుందో చూద్దామని చె. బసి మ చూస్తున్నా అండి అది
అలా మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే డ్రీమ్ ఉందా అండి అలా
ఉ అవునండి కేరళ వెళ్ళాలని
కేరళలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అండి
లేదండి ఎవరు తెలీయదు కానీ కేరళ ప్లేసెస్ చూడాలి ఊటీ ప్లేసెస్ చూడాలి
అంటే అక్కడ సైడ్ శారీస్ అవన్నీ చాలా ఫేమస్ కదండి వైట్ శారీస్
అవునండి చాలా ఫేమస్ అ అవునండి వైట్ శారీ ఆ టెంల్ పుల్ వెబ్స్
అక్కడ ఏమన్నా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయా అండి టెంపుల్స్
ఆ అరుణాచలం దగ్గరే అండి అ
కేరళకే అరుణాచలమా హ
ఇంకా లోపల్ ప్లేసెస్ ఉన్నాయి కానీ అవి తెలీదండి
అక్కడ ట్రీస్ వెదర్ చాలా కూల్ గా ఉంటాయి కదండి
అవునండి నేచర్ చాలా బాగుంటదండి పిక్స్ తీసుకోవడానికి ఒక ఒక మంచి ప్లేస్ అండి
అవునండి ఇక్కడ పిక్స్ చేయమంత అంత బాగుండవు కానీ అక్కడ ట్రీస్ మధ్య మధ్యలో టెంపుల్స్ దగ్గర చాలా బాగుంటాయి కదా
అవునండి చూస్తాంటేం కదా సో ఏమన్నా ఏమన్నా రీల్స్ లో బాగుంటదండి చూడ్డానికి బోట్స్ లో వెళ్ళడం
అ
బోట్ లోనే అమ్ముతారు అంట కదండి ఏంటివన్నా తిన్నీకి స్నాక్స్ అంటా
ఏమో అండి నాకు అంత ఐడియా లేదు
మ్మ్ బోట్స్ లోనే వెళ్తుంటే మ్మ్ బోట్స్ లోనే అంటే టీ షాప్ అంట అవన్ని పెట్టుకొని వెళ్తుంటరు కాఫీ కావాలంటే అట్లే బోట్ లో నుంచి సైడ్ బోర్డ్ కి ఆ ఇస్తారనమాట ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్ తిన్నయ్ కూడా బోట్స్ లోనే ట్రావెల్ చేస్తంటారు
అవునా అండి అంటే వాళ్ళు ఎలా సప్లై చేస్తారు
కేరళ మొత్తం కాదు కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు ఒక డిస్ట్రిక్ ఉందంటే దాంట్లో చిన్న చిన్నవి ఉంటాయి కదండి మన్ టల్సు మున్సిపాలిటీస్ ఆ సంథింగ్ అట్లా ఉంటది కదా అట్లా ఇక్కడ కేరళ కూడా లో ప్లేసెస్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో అలా ఉంటాయండి వాళ్ సప్లై ఎలా చేస్తారంటే అంటే ఇంటి దగ్గర చేసుకొని వాళ్ళ బోట్స్ లేకి పెట్టుకొనేసి వాళ్ళు అంటే ఔట్ సీయింగ్ కోసం అంటే సి యం వెళ్ళింటారు ఫొటోస్ కోసం వెళ్ళింటారు షూటింగ్ కోసం వెళ్ళిన్ టారు ప్లేసెస్ చూడ్డానికి ఆ టూరిస్ట్ వాళ్ళంతా
అంటే కేరళ అంటే టూరిస్ట్ ప్లేసే కదండి అది మన వాళ్ళు మొత్తం చాలా ఎక్కువ మంది వెళ్ తా ఉంటారు ట్రిప్స్ కు కానీ ఫ్రెండ్స్ తో గానీ
అవునండి
మ్మ్ నేను ఈ మధ్య అలా విన్నానండి నా ఫ్రెండ్స్ కూడా ఈ మధ్య పొయ్యి వచ్చారు అట్లా ట్రిప్ కి
అవునండి చాలా బావుంటుందండి ఎంజాయ్ చేయడాని
అవునండి
ప్లస్
హుమ్ మీరు వెళ్తే ఒకవేళ ఏం చేస్తారండి అక్కడ
మ్మ్ అక్కడ వెళ్తే బోట్ రైడ్ చేస్తాను తర్వాత కేరళ సారీ కేరళ సారీ కట్టుకొనేసి అక్కడ ఉన్న టెంపుల్స్ కు వెళ్తాను మ్మ్ ఫుడ్ ఏటే ఫుడ్ టేస్ట్ చేస్తాను అక్కడ
మ్మ్ అంటే ఫుడ్ ఏమైనా ఐడియా ఉందా
తెలిదు
మ్మ్
ఏమనా ఏది ఫేమస్ అయితే అది
అవునా అండి
ఆ ఇక్కడ పాండిచ్చేరి వెళ్ళిన ఇప్పుడు తోక్కువ బిర్యాని అ చెప్పేసి అది ఫేమస్ అంట ఒకవేళ వెళ్తే అక్కడ వెళ్ళేసి వస్తానండి అది ఒకసారి టేస్ట్ చేసి వస్తా
అది కూడా కేరళకి దగ్గరేనా అండి
ఆ ఉ ఉండొచ్చండి దగ్గరే
మ్మ్ వెళ్ళి రావాలండి అలా ఒకసారయినా
మీరు ఎప్పుడైనా గోవాకు వెళ్ళారండి
గోవాకి ఇంతవరకు వెళ్ళలేదండి మన ఇంట్లో అలాంటి దానీకి పర్మిషన్ ఇవ్వరు
అవున అండి వెళ్ళండి ఒకసారి ఫ్యామిలీతో కూడా వెళ్ళ చ్చు
అంటే కొంచెం బిజీగా ఉంటారండి ఇంట్లో వాళ్ళు
ఒకవేళ మీకు ఫ్యూచర్ లో మీరు ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళాల అనుకుంటే గోవా కూడా ఒకసారి వెళ్ళరండి
మం వెళ్ళాలండి
గోవాలో టూ బీచెస్ ఉన్నాయంట అండి
ఏం బీచెస్ అండి అవి
నాకు కూడా బీచెస్ నేమ్ తెలిదు కానీ టూ బీచెస్ ఉంటాయంట అండి ఒక బీచ్ అయితే చాలా ఫేమస్ అంట అక్కడ ఏమంటారు క్లాత్స్ కూడా చాలా తక్కువకే వస్తాయంట
అవునా అండి
అవునండి
అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి అలా చాలా బాగుంటుంది కదండడి అది
ఇవన్నీ
ఫ్రెండ్స్ తో వెళ్ళటానికి అది ఒక ప్లేస్ చాలా బాగుంటుంది కదండి మ్మ్
మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అలా
లేదండి చూడాలి ఫ్యూచర్ లో
ఇట్లా గోవా సైడ్ వెళ్తే ఫిషెస్ ఉంటాయి కదండి
మ్మ్
అవి నైట్ టైమ్స్ బాగా ఫ్రై చేసిస్తారంట
ట్రై ఆ
అవునండి
అలా కూడా చేస్తారా అండి అక్కడ
అవునండి మనకి కావాలిన ఒకవేళ ఇప్పుడు అక్కడ వెళ్తేగిన ఆ సెంటర్ కి ఫిష్ ఫ్రై సెంటర్ కి మనకి కావల్సిన చే చపని చూపిస్తే ఆ చేప బతుకుండ చేపని నీట్గా క్లీన్ చేసేసి మనకి అప్పుడు ఫ్రెష్గా చేసిస్తారండి
అవు అవునా అండి
అలాంటిది గోవాలనే కాదు అవునండి ఫిష్ తింటే చాలా ఫేవరెట్ అండి నాకు
అవునా అండి నాకు ఫిష్ అంటే అస్సలు ఇష్టం లేదండి పెంచుకుంటాను గాని అలా తినలేను
ఫిష్ తింటే విటమిన్ సి వస్తుంది
అవును కానీ నేను చికెన్ తప్ప అలా ఏం తిననండి
ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తేనే కదండి
అంటే దాని స్మెల్ కూడా నాకు అస్సలు నచ్చదు అ డి అందుకని ఇంతవరకు
అది మీరు స్మెల్ రాకోకుండా కూడా చేసుకోవచ్చ అండి పుదీనాతో కానీ
ఆ ఏమో అండి ఈ మధ్య నాన్ వెజ్ అసలు ఇష్టం లేకుండా అయిపోతాంది
లేదండి ఒకవేళ మీకు నాన్ వెజ్ ఇష్టం లేదు అనుకుంటే మష్రూమ్స్ ట్రై చేయండి
మష్రూమ్స్ ఆ అండి ఎక్కడ దొరుకుతాయండి అవి
ఆ మార్కెట్ లో దొరుకుతాయండి వెజిటేబుల్ మార్కె క్కెట్కి వెళ్ళినప్పుడు మష్రూమ్స్ దొరుకుతాయండి దాంట్లో బిగ్ సైజు కాకుండా స్మాల్ సైజ్ తీసుకొని మీరు బిర్యానీ చేసుకోవచ్చు ఏమంటారు కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు
అన్ని వెరైటీస్ చేసుకోవచ్చా అండి దాంతో
అవునండి చేసుకోవచ్చు మా నార్మల్గా ఇప్పుడు ఆలుూ కర్రీ ఎలా చేసుకుంటారు ఆలుూతో ఫ్రై చేసుకుంటారు కదా సేమ్ ఆల్మోస్ట్ ఆలు లాగానే ఉంట ఉంటది కానీ బట్ టేస్ట్ వేరే ఉంటదండి
అవునా అండి రెస్టారెంట్స్ లో ఇలా ఎక్కువ చేస్తారనుకుంటా కదండి
అవునండి మన డిఫరెంట్ మీ ఆ ఐటెమ్ తో ఒక టెన్ ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తారండి
అవునండి నేను విన్నాను రీల్స్ లో చూస్తా ఉంటాను అది మసాలా తోనే వెరైటీ వెరైటీ ట్టి మసాలా చేసుకొని వెరైటీ వంటల అన్నీ చేస్ దా ఉంటారు
చూడ్డానికి ఒకటే అనిపిస్తుంది కానీ అంటే కలర్ పరంగా కానీ చేసే విధానంలో చూస్తే మనము ఒకవేళ అలానే అని కానీ టేస్ట్ చేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది
అవునండి చాలా బాగుంటుందంట నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు
నేను కూడా నా కూడా ఇష్టం ఉండదండి నార్మల్గా ఆ నేను కాలేజ్ లో చదువుతున్న టై లో మా ఫ్రెండ్ తెచ్చింది తన బర్త్డే అని వాళ్ళ మదర్ స్పెషల్ గా చేశారని అప్పుడు టేస్ట్ చేసాను ఒకస సరి అప్పుడు నుంచి నాకు అది ఫేవరెట్ అయిపోయిందండి
మష్రూమ్ బిర్యాని నా అండి
అవునండి
హమ్
మీరెప్పుడైనా టేస్ట్ చేసారా
ఆ హా లేేదండి
నాకు చాలా ఫేవరెట్ అయిపోయిందండి అది
మీరూ ఎప్పుడైనా చేసుకో కున్నారా అండి అలా
ఆ ఇంట్లో ట్రై చేసామండి కానీ టేస్ట్ రాలేదండి
అది ఒక్కొక్కరి చేతితో ఒక్కొక్క టేస్ట్ వస్తుందండి
అవునండి బిర్యానీ అంటే ఇప్పుడు మనం చేయలేం అనుకోండి అే అంటే ఒక్కొక్క మనం తెలుగు వాళ్ళం బిర్యానీ ఓకే మంట టేస్ట్ తగ్గట్టు చేసుకుంటాం బట్ స్పెషల్ బి బిర్యానీ అంటే ముస్లిమ్స్ వాళ్ళు చేస్తేనే అది స్పెషల్ అనిపి
అవునండి చాలా బాగుంటుంది
ఇప్పుడు రంజాన్ అనేది సీజన్ వస్తుంది కదాండి ఆ టై లో వాళ్ళ చేత్తో అంటే వాళ్ళ చేస్తే కనా మనకి అదొక టేస్ట్ డిఫరెంట్ వస్తుంది పస్తుది రెస్టారెంట్లు తిన్నా కూడా అంత ఫీల్ అనిపించదు
అంటే వాళ్ళు ఏవో కొన్ని రెసిపీస్ చేస్తారండి అవి చాలా బాగుంటాయి
అవునండి రోజ్ మిల్క్ కానీ
ఆ అవునండి
ఇప్పుడు కొత్తగా హలీం మొదలు పెట్టారు కదండి
అవునండి మీరు టేస్ట్ చేసారండి అండి హలీం
లేదండి టేస్ట్ చెయ్యాలి అనుకుంటున్నా కానీ ఈసారి ట్రై చెయ్యాలండి ముందుకి
చెయ్యండి చాలా బాగుంటుంది
అవునండి సరే అండి తప్పకుండా చేస్తానండి
ఇంకా చెప్పాలండి
ఏం లేదండి ఇంకా వర్క్స్ ఉన్నాయి కొన్ని వర్క్స్ చేసుకో
సరే అండి అయితే మరి కలుద్దాం
ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఓకే బాయ్ అండి